హలో
ఆ
హాయ్ అండి
ఊ
హలో
మేడం వినిపియట్లేదా
ఆ వినిపిస్తుందండి ఇప్పుడు
ఊ
చెప్పండి ఏం చేస్తున్నారండి
మరి ఏం లేదండి ఇగ ఫోటోస్ మీదా ప్రతి
అర్థం కావట్లేదండి
హమ్ మావి చిన్నప్పటి ఫొటోస్ ఉంటే చూస్తున్నా మేడం టూ టూర్ కి వెళ్ళినవి అట్లా ఉంటే చూ సున్నా
అవునా అండి
ఆ
మీ పిల్లలు వీళ్ళనాయా అండి
మరిదతే బేల్ బీల్ ఇదే
మీరు వెళ్ళాయా అవునా అండి
ఆ అప్పుడు టూర్ కి వెళ్తే మేము ఆ టైమ్ లో మా సార్ వాళ్ళ కెమెరా ఉండే
ఆహా అవునా అండి ఆ
ఉండే అన్నట్టు కెమెరా ఉంటే అది తీసుకొచ్చి ఇంకా ఫొటోస్ ఇక్కడంటే అక్కడ ఫుల్ పిక్స్ తీసుకున్నాం సారు ఇంగ ఉం పెద్ద కెమెరానే ఉంటే ఇగ అవి సార్ ఇంకా మాకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ క అట్లా కడిగించినారట మా కాపీస్ ఎదైనా మాకు ఎంత వ
అ రీల్స్ తో టీ కడిగిచ్చారాండి
ఆ మాంటనే నా ఇతు మకు సెవన్ రూపీస్కు ఎల్
అవున్నా ఇంకా ఇప్పుడైతే ఇంకా అట్లా అవసరమే లేదండి కెమెరా పట్టుకపోన అవసరం లేదు ఏ ప్లేసెస్ వెళ్ళిన అక్కడ దింపే వాళ్ళు ఉంటున్నారు విత్న్ ఫైవ్ మినిట్స్ లో ఇచ్చేస్తున్నారు ఫొటోస్
చెన్నా
ఆ అప్పటికప్పటికేవిచ్చ ఇచ్చేస్తారు అయితే మేము కూడా రీసెంట్గా అండి వెళ్ళామండి ఎక్కడికి అంటే ఇది బొర్ర గుహలు తెలుసా అండి మీకు బయలుదే ఏంటిది ఆంధ్రాలో
ఆ వినగాని ఎప్పుడు బయలుదేరారు ఎక్కువ టూర్ ప్లేసెస్ అంటే ఇక అసలు బొర్ర గుహలోనే వెళ్తారు చాలా వరకు
ఆ బొర్రా గుహలే వెళ్ళామండి అంటే మాకు ఉం మా పా పాప వాళ్ళ స్కూల్లో ఆ టెన్త్ క్లాస్ బ్యా చేసే అట్లా తీసుకెళ్తుంటే ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళామండి మేము కూడా ఇంకా వెళ్తే ఆ టెన్త్ క్లాస్ బ్యాచ్ వచ్చి మా పాపతోని దిగి ఇక అంటే ఫొటోస్ వెంటనే కడిగిచ్చి అంట వెంట వెంటనే ఇంకా అది కాపీ కావాలంటే అట్లా ఈచ్ వన్ క్యాండిడేట్స్ అక్కడ ఆ టెన్ మెంబెర్స్ ఉన్నారా అండి అంటే ఇంకా తెలిసిన వాళ్ళు మా రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారా అండి
ఉ
వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వెంటనే అంటే మాకు ఫోటో కావాలనేసి వెంటనే కడిగిచ్చు కున్నారు అమ్మా నేను షాక్ అయినా ఇప్పుడే కదా అసలు వచ్చింది అప్పుడే మీకు ఫోటో ఎలా వచ్చిందంటే తీస్తున్నారు టీచర్ అంటున్నారు
ఆ ఇప్పుడు ఎక్కడ ఆడనే ఉంటున్నారు
ఆ నీ షాకు అయిన తర్వాతకి మళ్ళీ నేను చూస్త అంటే ఇంక కొంచెం ముందు పోయి చూసేసరికి ఇంకా వారే పిలుస్తున్నారు మేడం ఫోటో కావాలా మేడం ఫోటో కావాలా
నివ్ నీవు కూడా అది ఎప్పుడు నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు అప్పుడు హైదరాబాద్ యేల్తే చార్మినారు గోల్కొండ హుసేన్ సాగర్ అట్లా తీసుకెళ్లిరు అప్పుడు కూడు హుస్సేన్ సాగర్ దగ్గర బుద్ధుడు ఉంటాడు కదా అక్కడ ఆ అక్కడ వెంటనే పోటో దిగంగానే వెంటనే కడిగిచ్చిరు ఫస్ట్ టైమ్ అక్కడ ఫస్ట్ ఫస్ట్ నేను అక్కడే చూసి నిను ఇంకా
మేము కూడా అండి అస అసలు ఫస్ట్ టైం అంతా ఎర్లీగా ఇవ్వడం అంటే మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం చూడడము నేను షాక్ అయినా అవునా మనం ఫోటో స్టూడియోకి వెళ్తేనే ఒక వన్ అవర్ ఆగు లేకపోతే ఏమన్నా వర్క్ చూసుకోని రా అది ఇదనీ అని చెప్తారు మ్మ్ అలాంటిది ఇక్కడ ఇంత ఎర్లీగా ఇవ్వడమేంటని షాక్ అయినా అసలు కానీ బాగుందండి అక్క అక్కడ ప్లేస్ కూడా బోర్ర గుహల ప్లేస్ బాగుంది మేడం
ఎప్పుడు బొర్రా గుహలు బొర్రా గుహలు ఉని అంటుంటారు కానీ ఏముంటాయి మేడం ఆ గుహలలో
ఏముండదండి జస్ట్ అంతా స్టోన్ తోటి అంటే కొండ అండి మొత్తం ఆ కొండ ఇట్లా గుహలాగా అంటే ఆ గుహలాగా లోపటికి వెళ్తాంటే అన్ని ఇంకా లైటింగ్ సెట్టింగ్స్ తో చేసిరండి మొత్తం అన్ని టోటల్ అంటే పోయే ప్లేస్ స్టెప్స్ కానీ అక్కడ మ్యూజిక్స్ ఉంటాయండి అంటే వెళ్తాంటే మ్యూజిక్స్ ఉంటా ఉంటే అయినట్టు
హామ్
డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అంటే కొంచెం ముందుకెళ్ళగానే అంటే ఇట్లా హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అట్లా ఉంటారు కదండి టైప్స్ ఆఫ్
ఆ
అంటే అట్లా మామూలుగా మ్మ్ ఎవ్వరికి నచ్చిన ప్లేసెస్ దగ్గర వాళ్ళకి అలాంటి సాంగ్స్ ప్లే చేస్తా ఉంటారు ఆ గూహల మొత్తం ఇంకా టోటల్ గా కలర్ కలర్ లై లైటింగ్స్ తోటి మనం కూడా డిఫరెంట్ గాన్ అంటే కలర్ కలర్ గా మనం అంటే ఇట్లా ముందు మనం ముందు ఉన్న వాళ్ళు అట్లా కలర్ కనపడము అంత బాగుందండి
నిను విన్నా చాలా మంది ఎవ్వరు జూడు బొర్రా గుహలు బొర్రా గుహలు వెళ్ళినాము అంటారు కానీ అడ ఏముంట అంటే ఓన్లీ గుహల లాగా ఇట్లా కొండలు దాన్ల మధ్యలో నుంచి ఉన్నట్టే ఉంటేయి గాని దాని లోపలే ఏమి ఉంటాయో చూడ్డానికి అని నాకు అనిపిత్తాంది
ఏ అంటే అక్కడ కూడా ఇట్లా ప్లేయింగ్ అంటే ఆడుకోవడానికి ఇట్లా ఉంటదండి అంటే ఆ ఇట్లా మనము మామూలుగా ఏదన్నా సర్కాస్ దగ్గరకి ఇట్లా వెళ్తాం చూసారండి సర్కస్ లో ఇట్లా రింగ్స్ యేస్తారు చూడండి రింగ్స్ యేసి అక్కడ ఐటమ్స్ పెడ మరి ఐటమ్స్ కి రింగ్స్ యేసి అంటే ఐటెమ్ తీసుకోవడం అలాంటివి కూడా కొన్ని ప్లేయింగ్ గేమ్స్ అందులో పెట్టారండి అందులో అంటే ఇంగా చాలా మంది జనాలు వస్తూ ఉంటే వెళ్తు ఉన్నారు కదా ఇంకా అక్కడ అట్లా ఆడడానికి నెక్స్ట్ ఇంకా ఇక బొర్ర గుహలంట మొత్తం ఇంక స్టోన్ తోటే గాని ఇట్ల కొంచం వెడల్పుతోటి మంచిస్తు స్టెప్స్ స్టెప్ బై స్టెప్ కిందికి అట్లా లోపడికి ఉంటదండి కిందికి ఉంటది డౌన్కి
ఆహా
డౌన్ కి ఉంటది మళ్ళ అటునుంచి మళ్ళీ అప్ పైకి ఉంటది అది కొంచెం చీకట్లాగా అనిపిస్తుంది అండి కొంచెం భయ్యం వేస్తుంది అసలు
ఆహా
కానీ బావుందండి ప్లేస్ మంచిగా ఉంది అంటే ఆ కలర్ ఫుల్ గా చూస్తాంటే ఎంజాయ్ చేస్తా అంటే కలర్స్ చేంజ్ అవుతా ఉంటే ఎంజాయ్ అనిపిస్తదండి
లోపల కూడా ఫోటోస్ తీసుకోవడానికి వుంటదా మేడం
ఆ అవునండి లోపడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి ఉండదండి
ఆ
అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇవి డిజెస్ ఇట్లా వచ్చినప్పుడు డీజె వెనకాల కలర్ కలర్ ఇవి వస్త వస్తే చూసారండి లైట్స్ ఆ ఆ అలాము అట్లా వస్తా ఉంటాయండి అక్కడ కూడా అన్ని కలర్స్ అట్లా వచ్చుకుంటే మ్యూజిక్ తోటి వస్తా ఉంటా అండి ఇంకా పిల్లలు దానితోటి ఎంజాయ్ చేసుకుంటా ఎగురుకుంటే డ్యాన్సులు చేసుకుంటా వాళ్ళకి అదే ఎంజాయ్ కదండి
ఎంజాయ్ ఇక అందుకోసమే కావచ్చు ఎక్కువ పిల్లల్ని స్టూడెంట్స్ ని తీసుకెళ్తే మాత్రము బొర్ర గుహల కు తీసుకు వెళ్తా ఉంటారు ఎక్కువ
అక్కడ ఇకా బొంగులో చికెన్ అని ఉంటదండి దాని కి దగ్గర లో బొంగులో చికెన్ అని ఉంటది మంచిగా అం టే బొంగులా అంటే ఇంకా వెదురు ఇవి ఉంటాయి కదా అండి వెదురు కర్రలు అందులో చికెన్ ఆ అందులో చికెన్ పెట్టి వాళ్ళు కాల్చి ఇస్తరండి వామ్మో పిల్లల అయితే అసలు ఎక్కడ అంటే పిల్లలు వెళ్ళింది ఒక ట్వల్ థౌజండ్ అట్లా పెట్టి వెళ్ళారండి అయినా కూడా కొనుక్కోవడానికి అయితే ఎక్కడ వెనకడట్లేదు అండి
అంటే మరి పిల్లలు అంటేనే అంత ఎంత ఖర్చు పెట్టినామో అంతకు డబల్ అ వెళ్ళడానికి ఎంత ఖర్చైందో అంతకు డబల్ తీసుకుంటారు ఖర్చులకి
అవునండి అసలు ప్రతి ది చిన్నదాన్ని కూడా అండి
మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అయింది ఖర్చులకయితే ఒక ఎయిట్ హండ్రెడ్ అట్లా తీసుకెళ్ళిన అసలు వెళ్ళడానికే వెళ్ళడానికి నార్మల్ గానే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఖర్చులకి ఎయిట్ హండ్రెడ్ సరేపోలేదు ఇంకా అవి కూడా సరిపోయినట్టే అనిపియలేదు ఏ ఇక్కడ ఏది ఒకటి కొనుక్కవడం ఐస్ క్రీమ్స్ అని అవి ఇవి ఎవరు ఏది కొనుకున్నా అది కొనుక్కోవడం ది ఇదే సరిపోయింది మళ్ళా ఇంటికి వచ్చేటప్పుడు ఎవరికి ఏం తీసుకు రాలేదు అన్నినా అవును అంటే అది నాకంటే ముందు టూ ఇయర్స్ ముందు మా అన్నయ్య ఎళ్ళిండు మా అన్నయ్య కు ఓం ఫైవ్ హండ్రెడ్ ఎ ఇచ్చిరంట మా అన్నయ్య నేమో నాకు నాకు బ్యాంగిల్స్ రెండు మూడు జతలు తేచ్చిండు అయి మా మమ్మీకి ఏమో తెచ్చిడు తాజ్మహల్కెళ్ళి వాళ్ళే మినీ తాజ్మహల్కి వెళ్ళింట తాజ్మహల్ది బొమ్మ లాంటి ఏదొ ఒకటి తెచ్చిండు మా అన్నయ్యకేమో తెచ్చుకున్నడు దేవుడి దగ్గర ప్ర దలాలు తెచ్చిండు నేనైతే ఒక్కటి కూడా తీసుకోపోలేను ఇంటికి మీ ఎన్నిగనం ఖర్చులకు డబ్బులు ఎక్ నువ్వు ఒక్కడు కూడా ఏం తెలేదని అందరు అనుడు మా ఇంట్లో
అవునాండి
మా అనయ్య నాకు బ్యాంగిల్స్ తెచ్చిండు అసలు ఆ బ్యాంగిల్స్ ఇప్పడీకి కూడా మార్చిపోలేదు ఎంత బాగుండేనో అప్పట్లో
ఆ అవునండి ఇంకా మేము అక్కడ నుంచి అరకుకు వెళ్ళామండి అరకు అరకు అయితే ఇంకా అది సూపర్ అండి అరకు అయితే పెద్ద అంటే ఇంకా ట్రైన్లో వెళ్ళాలండి అరక్కి ఆ ట్రైన్లో వెళ్ళాలి ట్రైన్లో మొత్తం మొత్తం చీకటి అండి అంటే గుహల మధ్యలో నుంచి వెళ్ళడము
అరకు లోయలంటారు కదా లోయల్ లోపల నుంచి వెళ్తదేమో
లోయలో అవును అవునండి లోయలో
చీకటి చీకట్లనే అట్లనే మొత్తం చీకటి ఉంటదా
ఆహా లేదు లేదని అంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చికటి వస్తది మళ్ళీ కొంచెం వెలుతురు వస్తది మళ్ళీ చీకటి అట్లయితే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్మే అండి హాఫ్ అన్ అవర్ అలాగే జర్నీ అసలు అసలు ట్రైన్ జర్నీ సూపర్ అనిపించింది అండి సూపర్ ఇంకా పిల్లలయితే మాముూలు కదండి అది చీకటి వచ్చినప్పుల్ల అరవడము అసలు మస్తు ఎంజాయ్ చేసారండి పిల్లలయితే చీకటి రాగానే అరవడము
ఉ
చీకటి వెళ్తురు చీకటికి వెళ్తురు అట్లా హాఫన్ అవర్ వచ్చింది అండి మంచిగా అసలు అక్కడ నుంచి చూస్తే టోటల్గా అండి మొత్తం ఫారెస్ట్ తెలుసా అండి ట్రైన్ల నుంచి చూస్తే
అ
మొత్తం ఫాస్ట్లాగానే అంత అక్కడ ఇల్ ఇండ్లు కనిపించే ప్లేస్ అనిపయలేదండి అక్కడ మధ్యలో
నే వెలుతురు వచ్చినప్పుడల్లా కనిపిస్తా ఉంటందా ఇగా ఫారెస్ట్
మొత్తం ఫారెస్ట్లాగానే ఉంది అరకులోకి వెళ్ళి అవన్నీ అంటే ఇంగ అక్కడ
అంటేనే అసలు మస్తు అనిపిస్తది అండి మంచిగ ఎంజాయ్ అనిపిస్త ఇట్లాంటి టైంలో ఏం చూడడం ఏమో గాని